హలాక్ హలో
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది వ అబ్బా ఎన్నాళ్ళకు కనెక్ట్ అయిందొ ఇ కూడా వేస్ట్ ఇది కూడా వేస్ట్ అయి పన్నండే
ఆ కనక్ట్ అయిందిలే
ఎట్ల కూర్చున్నా ఇప్పుడు బయలుదే చతో మాట్లాడే నువ్వేమో ఇం మసజ్ చలేద జవాబ్ అ
ఆహా అక్క చేసడు తిన్నాను అక్కా నువ్వు
ఏమ్ కూర
కోరా పప్పు మొలగాకు మీది
మాదా
ఉ
ఆ నిన్న బాప వాళ్ళ వెంటికెళ్ళను అనమాట అక్క మావ మావయా కూరగాయలు తెచ్చాడు సంత క స అడి మార్కెట్ ఉడు
ఆహా
కేచ్చర అదే చికెన్ ఇ అన్నీ ఉండరు కదా చికెన్ గయలు చూసి చాలకలం అయిందని వండమన్నరు నేను బా ఉ నేనా ఇంటి దగ్గరే కొన్న సా ఇడే యెల్లను
హ
హు
టెన్ కనీకు
నైట్ షిఫ్ట్
హో ఇప్పుడు వెళ్తాన అంటున్నావు కదా
ఇప్పుడు ఇంకెళ్ళిపోతారా అంటున్నాను
ఇంటికా నేను ఇంకా ఇప్పుడు వెళ్తాను అండైదు
మార్నింగె ఇక్కడికి వచ్చేసాను
ట్రావలింగ్ ట్ర్రావలింగ్ కు కడక్క
ఆ ట్రావెలింగే కానీ తప్పదు కదా ఒక్కసారి అదే మనకి కంప్లీట్ గా ఇది సిస్ట్ మంత్ పెట్టేసార్ అనుకో హాస్టల్ షిప్ట ్చూ అయిపోదామని చూస్తున్న
ఆహా హాస్టల్ కూడా ఉందెంటి
తనుకు లో ఉంటాయి కదా ఇదికుండేనుకద తనిలో
హ అలాగ దగ్గరలో ఉ
ఎంత
ఇంకేంముందక్క పర్లేదు
ఉ
ఉహు
మార్నింగ్ తరనీ ను వచ్చేసావా
లేదక్క నేనుకాద్ అమ్మ
అమ్మ చేసిందా
అ లేద్ చులేద్ ప్పుకి ఇంకా లేవలేదు నేను
అవునా మీక్ తెల్సా అసల్ ఎలా
ఆహా లేద్ తెలియదు నాకు మామూలుగా పప్పు అయితే తెలుసు కానీ నాక్ కా చి క కెన్ వచ్చు మటన్ వచ్చు ఫిష్ అయితే ఒకసారిే వండాను మామూలుగా వెజ్ కర్రీస్ అయితే అన్ని వచ్చు నువ్వు చేస్తావక్కవంట ఫిష్ ఆ ఫిష్ ఒకసారే వండాను
నిన్న నాన్ వెెజ్ ఓన్లీ వెజ్ చేతాన్ నాన్వెజ్ రాద్ మనకి నేర్చుకోలేద్ వెజ్ అనుకో ప్రాసెస్ అంతా ఒకటేలా ఉంటది కదా
ఆ అవును అవును
ఉమ్ హు
హమ్ అక్కయితే అన్ని యేస్త పులుసు పులుసుని ఉప్పు కారం ఏమంటది.
ఆహా ఆహా
హమ్ నకైతే మత్ టాన్ బాగొచ్చు వండడం ఉహ్ మళ్ళీ ఎప్పుడైనా ముట్టనా
మంచిగా నిదానంగా ప్రధానంగా చెప్పు ఎలా చేయాలనేది సరేనా?
కున్నాకా దాన్ని అదే క్లీన్ చేసుకొని దానికి సరిపడ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆ ఫస్ట్ స్టవ్ వెలిగించి అప్పుడు ఆయిల్ యేసి
హమ్ ఆయిలే ఆయిలేసిన తర్వాత ఎ ఎంతసేపు? బాయిలుంచాలో చెప్పలేదే
అదా హీట్ అవుతుంది మాకు తెలుస్తంది కదా ఒక్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలాగా అయిపోయాక ఆ పచ్చిమిర్చి అయి అని వేసి బాగా వే పిల్చి అప్ ఇప్పుడు మటన్ ఏస్కోన్ దాంట్ ఇట్లా వెల్లిల్లి బాగా పట్టి దానికి ఒక ఫైవ్ మిన్ స్ టెన్ మినిట్స్ చాలా లోలో పెట్టుకుని దా అది బాగా పట్టాలి దాన్కి అప్పుడు ఉప్పు కారం వేస్ దానికి సరిపడా మూత పెట్టేసి స్లో లోలో ఉడ్ క్కిస్తేనే బాగా మగ్గుతది అదే హైలో పెట్టేస్తే ఆ హైలో పెట్టేస్తే మొక్క బా బాగోదు అలా ఒక అరగంట ఉడుకు కించాక అప్పుడు టేస్ట్ చూసుకుని ఒకవేళ ఉప్పు లేదా కారం సరిపోకపోతే మళ్ళీ వేస్త సుకని మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మళ్ళీ ఇది మనకి కొత్తిమీర కావాలంటే వేసుకొని
ఉమ్ అంతేనా బిర్యానీ అయితే మధ్యలో కడిగేసుకొని బియ్యం వేసేయడం అంతేనా
ఆహా అంతే అంతే బిర్యానీ అంతే అంతే
చికెన్ కర్రీ మరి చికెన్ కూడా అంతేనా
చికెన్ కూడా సేమ్ ఇలాగే
అంటే ప్రాసెస్
ప్రాసెస్ ఒకటే ఉమ్ ఎలా గో అది దీంట్లో మ మసాలా ఒకటి ఏస్తాము నాన్ వెజ్ అట్లయితే అయన్నీ వేయము కాబట్టి ప్రాసెస్ ఒకటే ఒకలాగే అమ్మో మొన్న సాంబార్ పెట్టానక మర్చిపోయాను చెప్పడం మొత్తం పప్పుయి
పొప్పా అదేంది అది
సాంబార్ ఏం చేసామంటే అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు అక్కేమో దానికేం తెలిదు దా నాకు తెలిదంది ఏం చేసానంటే పప్పేసి కడిగేసి పెట్ స్టవ్ మీద ఆ దానికి విజిల్ ఆ విజిల్ చే శకా మొక్కలన్నీ వేస్తాను అదే వెజిటేబుల్స్ అన్నీ వేస్తాక కాసేపు ఉండి దాంట్లో చింతపండు రసం వేసి వాటర్ ఏం చేశానంటే వాటర్ తక్కువేసాను వాటర్ ప్రూఫ్
ఆహా అందు పొప్ప అయితే
పప్పు ఎక్కువైపోయి మొత్తం ముక్కలోని పొప్పేఉంది మా అక్కదానికి ఎన్నో పేర్లు పెట్టిందో నాకు
అయ్యో ఉమ్
దానికి మళ్ళీ బా అది అరటికాయ ఫ్రై అదే టిల్ల అంటారు కదా స్మాష్ స్మాష్ చేసి చేత్తారూ ఆ అరటికాయమో మొత్తం ఆ అరటికాయమో మొత్తం బాగా ఉడుకుపోయింది
నెక్స్ట్ టైమ్
ఆ అవును ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఒకసారి. ప్చ్ అదే అనుకో అదే అన్నాను నేను.
ఇదేం చేయదక్క.
పేర్ల్ పేర్ల్ లట్టమంటే అడుతది. ఆ పైపని చేత్తదిలే. వంటా మాద్ మాత్రం దానికి కొంచెం కష్టంగాని బయట పని చేశేద్ది.
ఊహూ
ఆ
ఇంకేంట్రా, డాడీ ఎలా ఉన్నారూ.
బానెవున్నారు అక్క.
హ్మ్ తాతెయ్యోలు
అందరం బాగానే ఉన్నారు. ఇప్పుడెక్కడ
వచ్చెయ్ రేప్ పొద్దునొత్వా
రాను ఇప్పుడు రాకూడదు తర్వాత వత్తను ఒక నాలుగురోజులు అయికా
ఏ
తర్వాత చెప్తాన్లే
అవునా సరే హ్మ్ ఇంకేట్రా ఆ
తెలిసిందే కదా రాకు రా కూడదంటే నీకు తెలిసిందే కదా అందుకనే.
అదే అర్థమై
అ ఆ షాప్ పర్లేదు అక్క అంటే ఈ మంతా తీయకపోవ డం వల్ల ఇలాగా కొంచ్ డల్ అయింది కానీ మళ్ళీ అవుతాది లే
ఓన్లీ ఉండే కొద్ది మనం కూడా ఏంటం అంటే టెక్నాలజీ పెరిగింది కదా కొంచెం పెద్ద పెద్ద త చేసుకున్నాం అనుకో భారం తగ్గుతుంది
ఆహ లేదక్క ఆ పక్కన ఈ పక్కన షాప్స్ ఉంటాయి అందుకే మనకి కే అంత అవ్వదు
లాగట్లేదా ఉమ్ అదా ఓన్లీ జిరాక్స్ మెషీన్ ఒకటేనా ఇంక ఏమన్నా ఉన్నా
జిరాక్స్ ఫోట్ ఫొటోస్ అదే బ్యాంకు లోంచి వోచర్స్ తేచ్చుకుంటారు ఓచర్ కొచ్చి ఇంతన్ని తీసుకుంటాన్నమాట
ఉహు ఉ ఇంకా నెట్స్ నెట్స్ సెంటర్లా అనమాట
ఉమ్ నెట్లేదు అది లేదు కంప్యూటర్ పెట్టుకోలేదు ఇంకా న్నాయి కదా ఇంకా పక్కన పక్కనే అని పెట్టలేదు దాన్నే ఏదన్నా డెవలప్ చేద్దని ఏం పెడదామా అని ఆ చిస్త్న
అంటే అందరికి అలవాటు అయిపోయింది మన కొద్దిగా టైం పడతది కదా
ఆ ఏంటంటే ఏదనా పెడదామంటే విళ్ళేమో మే వెళ్ళిపోతావు కదా మళ్ళీ అన్ని మేమే చూసుకోలేము అని అని అంటున్నారు ఉమ్
ఆ ఏంటి మీద అం హలో ఎంతమంది అక్క మొత్తం స్టాఫు
నైన్ మెంబర్స్ ఉండేవారు ఇప్పు నీ నైనే ఉన్నాం ప్రెసెంట్ మళ్ళీ కొత్తగా అంటే వాళ్లు సరిగ్గా వర్క్ చేయలేదని మానిపించారు
ఉహు
ఉమ్ ఏంట్రా
ట్రావెలింగ్కే అదే ఇప్పుడైతే మామూలుగా ఫ్రీ బస్ కాబట్టి సరిపోయింది ట్రావెలింగ్కే అయిపోతాయి ఏమో అంటున్న చార్జెస్
అవునవును మర్చిపోయిన నాకు వచ్చిందిగా
దాని మీద నిలబడిన
దా ఏళ్తున్నా
ఈమీడి నీల్ బోతావా ఇక్కడి నుంచి తాడపని గుడమా
మ్మ్ అవును తాడేపల్లి కొడుకు కాదులే
ఎక్కండి బండిలో
మ్ పెట్రోల్ ఎయ్యాక్కర్ల డైలీ ఒక రెండున్నర గంటలు ఛార్జింగ్ పడ్తే చాలు
హ్మ్ హు ఎన్ని కిలో ఎన్ని కిలోమీటర్స్ వెల్తాది
ఎన్ని కిలోమీట వెళ్తాదక్కా
అది ఓ ఇక్కడ
మ్మ్ హు
మ్మ్
మ్మ్
మ్ సరే అయితే ఉంటనే హ్మ్ మళ్ళీ ఇంక్కోటి చేస్తావా